హలో
సార్ గుడ్ మార్నింగ్ సార్
గుడ్ మార్నింగ్ అమ్మ బాగున్నారా మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులందరు
అవును సార్ బాగున్న మీరందరు బాగున్నారా సార్
ఆ బాగున్నామమ్మ
వాతవర వాతావరణం ఎట్లుంది సార్ అట్ సైడ్
వాత వాతావరణము ఈ రోజు ఎన్ ఎట్లా ఉందమ్మా ఒక ఒక మూడు నాలుగు రోజులు మబ్బు మబ్బు మబ్బుగుంటది కాని ఇప్పుడు మళ్ళీ ఎండ స్టార్ట్ అవుతుందమ్మా
అవును మరి
ఏం లేదు ఎండను తట్టుకునే విధంగా మనము మసులుకోవాలి బాగా ఎండ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకు కుండా ఎండ ముదరక ముందే మనకు కావాల్సిన పనులు పూర్తి చేసుకోవాలి తర్వాతా నీళ్లు నీళ్లు తాగుతూ ఉండాలి మీరు కొన్ని చెప్పండి ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలో
మరి మీరు
అమ్మా
ఆ అదే మనకు బయటికి వెళ్ళి చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఎండకు కాక ముందే పను
అవునా సార్